హలో హలో
హలో
ఈరోజు మనము ఏఐ టాపిక్ గురించి మాట్లాడుతానము. హొ మన జీవితంలో మన ఏఐ ఎలా యూస్ చేసుకుంటాన్నము ఎలా యూ మనకి ఈ కాలంలో ఏఐ లేకొకుండా ఎలా యూజ్ చేస్త కుంటాన్నాం దాని గురించి సంభాషణ జరుగుతాంది ఓకేనా
ఓకే మ్యామ్
ఓకే మీకు ఏ ఏఐ గురించి ఏం తెలుసు
ఏఐ అంటె ఆల్ ఇంటెల్జెన్స్ మ్యామదీ ప్చ్ మన్మూ ఎలా యూస్ జేస్తామంటె మన్న నార్మల్ల ఫోటో పెట్టి వెనక బ్యాక్ గ్రౌండ్ మార్చేది అంటే ప్రామ్ట్ ఇచ్చి మనం మనకు పిక్చర్ ని చేసేసుకుంటాం నన్ అది ఉమెన్స్ కున్న మైండ్ దానికి కూడా ఈక్వల్ గా ఉంటదని తెలుసు. మెన్ నాకు.
ఈ మధ్య కాలంలో ఆహ్ చాలా అంటే చాలా ఈ ఏఐ కి ప్రాంట్ గా జరుగుతు. లైక్ ఎ చార్ట్ బోర్డ్ కానీ ఈ మన్. ప్రాముట్ ఏది ఇస్తే విత్న్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఏఐ బిల్ట్ చేస్తుంది. మనం ఎలా. మనము ఇప్పుడు ఏది జస్ట్ మనకి కావాలంటే ఫైవ్ సెక్. కేన్స్ లో మనకు ఒక యాప్ కానీ ఏది నీ మనకి ఇప్పుడు వచ్చిన బిగ్ సి. అండ్ స్. చాలా మంది ఇప్పుడు యూస్ చేస్తున్నది ఏఐ గురించే కదా. సో మనం మా. మనం ఏది రా జస్ట్ మనం ఈమెయిల్ రాయలా కానీ ఎవరికైనా ఫోన్ ఈవెన్ మనం ఫోన్ చేస్. చేయలా కానీ సో. మనం ఏమైనా ప్లానింగ్స్ కానీ ట్రిప్ ప్లానింగ్స్ కానీ. లైక్ ఎ కాలిక్యులేట్ జస్ట్ మోర్ టైప్ ఆఫ్ థింగ్స్ లో కూడా మనము. చాలా అంటే చాలా ఆహ్ ఏఐ నే యూజ్ చేస్తాన్నాం ఆల్మోస్ట్ ఆల్. సో మీరు ఎలా యూస్ చేస్తున్నారు.
నేను చాట్‌జిపిటి ఎక్కువగా యూస్ చేస్తాన్నాం. అంటే నాకు కాలేజ్ లో ఏమైన్నా డౌట్స్. చుస్తే నేను చాట్‌జిపిటిలో ప్రాముట్ ఇస్తే అది నాకు అవుట్పుట్ ఇస్తుంది మంచిగా.
మీరు మీరు కూడా చాలా బాగా యూజ్ చేస్తున్నారు ఆహ్ ప్రాంట్ యూస్ చేసిన వల్ల మనం. ఎలా ప్రాంట్ ఇయాల్లని కూడా అది మనకి నేర్పిస్తది సో మనము అది పామ్ మనకి ఎలా ఎలా యూజ్ చేసుకోగలుతారు.
అంటే మన డౌట్స్ కి క్లారిఫై చేస్తుంది మన ప్రాబ్లమ్స్ కి క మనం ఏదైనా ఇబ్బంది. ఇబ్బందిలో ఉన్నంపా చెప్తే అది మనకి అవుట్పుట్ ఇస్తుంది అసలు.
ఇంకా మన ఇంకా ఎక్కువ ఎలా యూస్ చేసుకోగలుగు గలుగుతారు ఏఐ ని.
మళ్ళీ మన ఇప్పుడు అయితే. కంపెనీస్ లో కూడా యూజ్ అయితద మరి. అంటే వర్కర్స్ కి ఇబ్బంది కలవేడుతుంది.
మనం ఫ్లైట్ బుకింగ్ చేయడానికి హెల్ప్ చేస్. ఇస్తుంది మనకు కాలిక్యులేటర్ మనకి. మనకి ఎప్పుడన్నా మనకి అవసరం. లైక్ మనం క్యాలీకులషన్స్ లో వీక్ ఉన్నా కూడా మనకి ఏమైనా క్వశ్చన్ రాపోకుండా. ఉంటే కూడా మనకి. ఇప్పుడు కాలేజ్ లో జస్ట్ ఏ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో పిపిటి రెడీ చేయాల అంట్. టే జస్ట్ మనం ప్రాంప్ట్ ఇచ్చి ఒక టాపిక్ ఇచ్చి అయ్ నాకు ఈ ఇది ఇ పిపిటి రెడీ చేసి ఇయండి విత్ ఇన్ ఫైవ్ మినిట్స్ లో మనకు. పీపీటీ రెడీ చేసేస్తుంది బట్ విత్ ద లైక్ ఆహ్ బ్యా బ్యాక్ ఎండ్ కానీ ఫ్రంట్ ఎండ్ కానీ బ్యాక్ ఎండ్ కానీ ఏదన్నా కానీ. మనకి విత్ తిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మనకు చేసి ఇచ్చేస్తుంది.
అవును
మనం ఎక్. ఎక్కడన్నా డిన్నర్కి వెళ్ళినప్పుడు మనకి మనం రీసెంట్ గా వెళ్ళినప్పుడు మనము. జిష్ణుకు పట్టిన బెల్లం ల ఇష్టనము. అది ఎంత బాగా ఇచ్చింది కదా టైమ్ టు టైమ్ ఇచ్చింది.
అవునా
అలాగా మీరు మీ మీ ఫ్రెండ్స్ మీరు ఎప్పుడు వెళ్ళ వెళ్ళినారు ఇట్లా చా మికీ ఏఅయీ ఏఐ ద్వారా మీరు ప్లానెలా డిస్కషన్ చేస్కున్నారు.
అంటే మాకీ కాలేజ్లో ఏదన్నా వర్కిస్తే ప్రాజెక్టలాంటిదిస్తే అది ఎట్లా చేయ్యాలొ తెలీక మెమ్ము చాట్జీపీటి యూజ్ చేస్తాం మ్యామ్ అది గుడా ఒకరకం ఏఐయే. ఇన్ను ట్టిస్తే అదౌట్పుట్ ఇస్తుంది
ఊమ్. సో మీరు ఏఐ గురించీ
ఇప్పుడు మీరు జావా కాన్సెప్ట్స్ తెలీక్పోతే ఒకవేళ దాన్నడ్గితే అది కాన్సె తెచ్చు మన్క మన్కి ప్రాబ్లమ్స్ చెప్తుంది మన్ము దాన్కి క్లార్టీగ ప్రాంప్టిస్ అ మన్క్ తగ్గట్టూ మన్కి ఈ ఔట్పుటిస్తుంద్ మ్యాచ్.
సొ పీప్ తప్ప వన్ తప్ ట్రామ్ ఏదన్నా చేయ్గల్తారు మన్కది కావాల్లంటే మనకీ ఎన్ తా మనకీ ఏ లైక్ మన మొబైల్స్ కుడా మంచిగుండాలె కదా లైక్ ఏఐ యాపిల్ కానీ యాండ్రాడ్ కానీ బేసపాన్ ద ఫోన్స్ కూడా మనకి మనకీ ఏది వా సిస్టమ్ వైల్ లుంటుందా లేకుంటె వాట్సప్ సీనుంటుందా లేకుంటె అ స్క్రీన్ పర్పస్ ఉంటుంది దాన్ బట్టి మనకుంటుంది ఏ య మనమే హెడ్సెట్ యూ జేస్తాన్నం మనద్ ఏది వర్క్ చేస్తానమ్ సొ మనం యా ఈ ఇప్పుడు చేస్తున్న జన్రేషన్లొ ఆల్మోస్టాల్ ఆ ఇప్పుడు ఆస్పెట్ టల్స్లొ కూడా అ ఏయాయూష్ చేస్తన్నారు. ఆ అండ్ మోర్ ద్యాన్ టెక్నాలజీస్ కం పెని ఆల్మోస్టాల్ కంపెనీస్ ద్వార. మనకీ ఏదన్న మనకి జాబ్ పర్పస్ కావల్లంటె కుడా మనింటర్వ్యూ ఇయ్యల్ల కుడా ఇంటర్వ్యూలొ కుడా ఈఐ యాడ్ చేస్తన్నారు. మనం ఏది చెప్తన్నాము ఏమి లేదు సొ దాన్ ద్వారా ని చి ఏఐ అట్ల ప్రోంప్టైతాంది. తొ ఇన్న్ ఆ ఏఐ ఎలా యూజ్ చేతా ఏఐ లో ఏ అడ్వాంటేజెసున్నాయ్. లైకే ఫిజికల్ ల్యాబ్సునుంటాయ్ లైక్ ఆ మనం ఫాటీ పర్సెంటేజు కంప్యూటర్ టెక్నాలజీస్ యూజ్ చేస్తాం ఆల్మోస్ట్. స్యాడ్స్ యాప్ ఇవన్నీ చాలా ఉన్నాయ్. ఆప్ ద్వారా నించి మనం రొబోటిక్స్కి రియల్ టైమ్ వడ్లొ సిమ్లేషనిస్తాన్నాం కద. అది మీరూ ఆ మి రియల్ వల్డు మిరూ రోబోటిక్సెలా చేస్తన్నారు. దాన్కెలా అవ్గానా ఉంది మీకి.
అర్దం గాలా మ్యామ్
ఇప్పుడు మీరూ అ రోబోటిక్స్ మీక్ తెల్సు మీకి ఏం రోబో అంటె ఏం ఏఐ రోబో.
ఔను. రోబో గురించి అంతగా ఐడియా లేద్ మ్యామ్ కాని అంతగా ఐడియా లేద్ కానీ రోబో మనం సేసే పన్ గూడా చేస్తుంద్ మన్మాప్రేట్ చేస్తే అది గుడా అది మనం చెప్పినట్లు వింటుంది అనేది తెలుసు మం
మనకి రోబో ఎలా యూస్ అయితుందంటే ఆ ఈ ఇప్పుడు ఉన్న మనకి ఏది క మనం కమ్యూనికేట్ టెషన్ చేస్తాన్నాము రోబో జస్ట్ ఫ్యాక్షనాఫ్ సెకెండ్స్లొ మనా నాలెడ్జ్ మనం ఏం థింక్ చేస్తున్నామ్ కూడా దాన్ తెల్సేస్తుంది. యాజె డెబిటేట్ మనం ఫిఫ్టీ మెంబర్స్ చేసేది అది వన్ మెంబర్గ చేసుంది అది సిమ్లర్ ఫిజికల్ గా మనకి ఆల్మోస్ట్ త్రీ జనరేషన్ ఫామ్స్ దానికి రోబోట్ ఇప్పుడు ట్వంటీ ట్వంటీ సిక్స్ లో హజ రోబో అంటే టాయ్ కాదది అది డిపెండెంట్ అపాన్ లైక్ ఆ అది టూ ఒక హ్యాండ్లూమ్ ఆ ఇది డైజర్ లాగా టాక్ చేస్తుంది సో మనం అది రోబో ఇ ఒక ట్యాక్స్ కూడా పేమెంట్ చేయబడతాంది. ఒక ఫండ్ కానీ యూనివర్సిటీ బేసిక్ పాల్సీస్ మనం ఒక చిన్న గ్లాస్ సెన్స్ పెట్టి రోబో ఏఐ జనరేట్ చేస్తానం. లగేజ్ స్మాస్ మనం మనం యూజ్ చేస్తున్న అద్దాలు కూడా దాంట్లో మనము ఆ ఈఐ ప్రొవైడ్ చేస్తానం సో మనకి ఎంత హార్మ్ఫుల్ అయితాంది మన కన్లుకి కూడా నర్వర్స్ ప్రాబ్లమ్స్ వస్తుంది ఆ ఏఐ ఎ ఎందుకంటే దాంట్లో వైర్ ఉంటుంది మనకి సెన్స్ అయితుంది. సో బేస్ అపాన్ దట్ మనకి ఏఐ ఎంత్ ఎంత యూస్ చేస్తా అన్నమంటే మనమూ వరల్డ్ వైడ్ లా స్మాల్ ఎక్కడన్నా పోని మనం చిన్న కెమెరతో ఒక రూమ్ మొత్తం కవర్ చేయగలుతన్నం
అసమామ్
సో మనకి ఆల్మోస్ట్ ఆల్ మనకి ఫార్టీ అక్యూట క్లాస్ హైబ్రిడ్గా ఒకా కంపెనీ బ్యాటరీస్ కనీ కెమికల్ ఇంజనీయర్స్ వాళ్ళుంటారు. అండ్ త్రీడి పిక్చర్స్ మీక్ గ్లాసెస్ ఇప్పుడు న్యూగా ప్రొమోట్ అయిండేది గ్లాసెస్ త్రీడి ఓవన్లా అండ్ న్యూగా మోడి కూడా ఇది జనరేట్ చేస్ మార్ కదా రీసెంట్గా స్మాల్ ఆల్ నీయర్ బై సంవేర్ విజిట్ అయినప్పుడు మోడీ కూడా ఏసుకున్నారు మోడీ గారు కూడా ఆ స్పెట్స్ ఏసుకొని వాళ్ళు మొత్తం కవర్ చేస్సన్నారు ఆపా మన మనం ఏ జనరేషన్లో ఉన్నారు మోడీ గారు ఎన్ ఏ జనరేషన్ నుంచి వచ్చినారు. ఇప్పుడు ఎలా యూస్ చేస్తన్నారు అంటారు. సో ఇంకా మేబి చాలా చేంజెస్ వస్తాయి ఫ్యూచర్లో అని ముందు సాగుతు చూసుకుంటాన్నాం ఆ మీరేమనా చెప్పగలుగుతారా
అంటే ఏఐ అనేది చాలా మంది యూస్ చేస్తున్నారు మ్యామ్ కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. అడ్వాంటేజ్సే మనకీ ఏ ప్రాబ్ ప్రాబ్లం లేకుండా అది మనం ఇచ్చే ప్రాంప్ట్ని బట్టి అది గూడ మనకిస్తుంది కానీ డిసైడ్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఏ పని లేకుం డా ఊకే కరితిలో ఉండేదానికి అది డిసఅడ్వాంటేజ్ మ్యామ్ వర్క్ ఉంటేనే కదా మ్యామ్ దాటిని
సో ఏ ఐ ఎప్పుడన్నా మనం మంచిగా యూస్ చేస్కోవాల చెడ్డగా మనం యూజ్ చేసుకోకూడదు సో ఈ టాపిక్ ఇక్కడ్నే వదు ఎండైతాంది ధన్యవాదాలు
పక్కన ధన్యవాదాల్